మేము ఒక యాప్ నుంచి కాల్ చేస్తున్నాము మీకు ఫ్రీ టైం ఉందా అండి
ఉందండి
మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటరండీ మీకు ఇష్టమైన ప్లేసెస్
నేను ఖాళీ టైంలో ఆ బుక్స్ చదువుకోవడము, ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవడము, కా ఇంకా ఎక్కువగా ఏమి తోచకపోతే ఫోన్ చూడడము చేస్తుంటాన్నండి బుక్స్ చదువుకోవడము, డ్రాయింగ్స్ వేయడం
ఏం బుక్స్ చదువుతారండి మీరు
క్స్ ఆ డ్రాయింగ్స్ వేయడము ఇంట్లో పనులు చేసుకోవడం చేస్తుంటానండి. ఖాళీ టైంలో
వన్ వచ్చండి అన్ని టై అన్ని వంటలు చేస్తానండి వెజ్ నాన్ వెజ్ అన్ని చేస్తానండి.
మీకు ఇష్టమైన ప్లేస్ అండి
నాక్ ఇష్టమైన ప్లేస్ మా ఇల్లు అండి
ఆ
మా ఊరండి
మీ ఊరా మీ ఊర్లో ఎలాంన్ టీ గుడులు ఉన్నాయి జాతర్లు పండగలు మీరేమన సెలెబ్రే షన్ చేసుకుంటారా అండి
మా ఊర్లో పండగలు జాతర్లు అంటే అంత ఎక్కువగా ఏమ్ అవ్వవండి మా ఊరు పక్కన ఊర్లో జాతర అవుతుంది. ఉగాది టైంలో మంచిగా ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ వరకు జాతర అవుతుంది. ఆ ఊరేగింప్ దేవుణ్ణి ఊరేగింపు అదంతా జరుగుతుందనేది కనుల పండుగ కూర్చ్ చూడ్డానికి చాలా నిండుగా ఉంటుంది.
అవును అంటే మీ ఊర్లో అంటూ ఏం హ్మ్ ఓకే అడి థ్యాంక్ యూ
ఓకే అండి థ్యాంక్ యూ